బాగున్నాం
ఆ బాగున్నాడు నువ్వు బాగున్నావా
బాగున్నా ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఇప్పుడే ఈ డోరేమాన్ చూస్తూ తింటూ ఉంట అంతే
రమ్మనిచెప్తున్నా
హలో ఆ తిన్నాను
ఏం తిన్నావ్
దోశ తిన్నాను
అవునా నీను రసం అన్నం కాకరకాయ కూర
ఓ ఛాననే తిన్నావ్
ఇప్పుడు మీ పీజీలో గ్యాస్ ఇస్తున్నారా
అయిపోయిందని చెప్పారు అదే బిరి నో గండల రావాలి ఇదేదంటే మేము ఇంకా ఎవరికి అన్నం ఉండదు అని చెప్ప చెప్పారు ఇంగ అందుకనేసి వెళ్లిన దోసే పెట్టారు మామూలు అన్నం పెడతారేమో అనుకోనీ ఏందో ఇప్పుడు గ్యాస్ కొలతా వచ్చింది అదే డోరేమాన్ చూస్ తిన్నా
డోరెమాన్ అంటే నీకు ఇష్టమా
ఆ బాగుంటుంది అసలు చానా ఇష్ట ఇష్టం నాకు కూడా ఒక డోరెమానుంటే బాగుంటుంది అనిపిస్తుంది స్తుంది
ఉంటుంది ఏమి అంటే దాన్ని థీమ్ ఏమీ
అంటే మంచిగా ఫ్రెండ్షిప్ గురించి చూపిస్తారన్నమాట
ఓహో ఫ్రెండ్షిప్
నోబితా వచ్చేసి దాంతో ఉంటాడు వాడే అనమాట హీరో వాడికి చదువు రాదు దు ఎప్పుడు అందరు తిడ్ ద అంటా అంటారు అందుకనేసి
ఆ
ఇస్తాడు ఫీచర్లలాగా వాన్నీ చూసుకుందామని ఇది మామూలు ఒక నిజమయిన స్టో స్టోరి అన్నమాటా ఇది అంటే ఒకడు ట్టాడు నిజమైన లైఫ్ లో నోబితా తానీ
ఆహా
వాడు ఎప్పుడుూ జీరో మార్క్స్ తెచ్చుకునేవాడు అందరూ తిట్టేవాళ్ళు వాడికి అంత తెలివి తక్కువ అనేసి చాల అందుకనేసి వవాడు మామూలు ఇంకా డైగ్రామ్ వేస్తాడు డోరెమాన్ ఉన్న అట్లాగా నన్ను ఎప్పుడూ వచ్చి కాపాడుత తడు అన్నట్ల ఆ
టరమని అంటే అందరినీ కాపాడే వాళ్ళ
ఆ అంటే వాని ఆ పదలో ఉన్నప్పుడు కాపాడుతాడు నాకు గ్యాజెట్స్ ఇస్తాడు అని వాడే ఇట్లా ఊహించుకొని డైగ్రామ్ వేస్తేవాడనమాట
ఓహో
ఆ అప్పుడు గ్యాలెక్ న్నాయి కదా ఒకవేళ నేను ఇప్పుడు గన్నుతో షూట్ చేసుకుంటే నన్ను మళ్ళీ కాపా పడతాడు అందుకునే వాడు షూట్ చేసుకునే చనిపోతాడన్నమాట నిజమైన లైఫ్లో ఆ నిజమైన స్టోరీని వాళ్ళు ఇట్లా మామూలుగా వాడి ఊహాత్కరమైన స్టోరీని ఇట్లా డోరేమన్ తీశారు అట్లా
ఓహో
హమ్
ఇంకా ఏం చూస్తావు నువ్వు
నేను చాలానే చూస్తాను నువ్వు మరి
హ్యాడీ బాగా చూస్తా అంటీ చిన్నప్పుడు అది
ఓ హైడినా
ఆ మళ్ళా బాగుంటుంది ఇంకోటి డియర్ బ్రదర్స్ బాగుంటుంది కదా డియర్ బ్రదర్స్ రెండు ఇయర్స్
బియర్ బ్రదర్స్
ఆ బియార్ బ్రదర్స్ ఆ ఇంకోటి వచ్చి చిన్న చిన్న అగ్గిపుల్ల లాంటి మనుషులు ఉంటారు
ఓకే వాలు లిటిల్
ఆ లిటిల్ స్మార్ఫ్స్ ఆ ఇవి చూస్తా నేను మ్
అవునా హ్డీ అయితే బలే ఉంటది కదా
ఆ బాగుంటుంది వాళ్ళ తాత దగ్గర కిరాయి
అడికుంట
ఆ పీటర్ ఫ్రెండి రోజు కొండకు పోయి ఏంటి వాళ్ళు మేకలనా తోల్కుం పోయది
ఆ మేకల్ని
కొని పోయి పిలుచుకొని వచ్చి ఆడుకుంటారు
ఉ నాకు చనా ఇష్ట హైడి
హైడీలు స్టార్ట్ అయిటప్ అప్పుడు సాంగ్ వస్తుంది చూడు హై డి సాంగ్ బాగుంటుంది
లా
హైడి ఆ బాగుంటుంది అప్పుడు కొన్ని రోజులు హైడి వాళ్ళ తాత దగ్గర ఉండకన్నా ఎక్కడికో వెళ్ళిపోతుంది చూడు
ఇక్కడికి పోతుంది ఒకే
ఆ టౌన్ కి వెళ్తుంది అ అక్కడ అమ్మాయికి కాళ్ళు ఉండవు వాళ్ళ ఫ్రెండ్ పకి ఆ అది వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఇల్లు అనుకుంటా
అవునులే అప్పుడు నేను చూస్తాను అే ఇంకా స్టోరీ మర్చిపోయింటి
ఆ నేను అంతేలే, ఇప్పుడు ఏం చూడను నేను చిన్నప్పుడు బాగా చూస్తా ఉంటి.
అవును
అమల్ ల ఖుషి టీవి లో పొద్దు పొద్దున్నే గుడ్ మార్నింగ్ సాంగ్ వస్తుంది చూడు ఖుష్ చి అని ఆ సాంగ్ బాగుంటుంది ఆ అంతా చేసారు జడ దూకుంటారు మళ్ళీ పైకి లేేసిపోతుంది
ఆ స్నానం మెఘలో నుంచి ఇంత బాగా సున్నీళ్ళు ఉ
ఎన్నెన్నీ ఉ మళ్ళ డోరాబుజీలో ఆ డోర ఎం బాగుంటుందంట అక్కడికి వెళ్తా ఉంటారు
అవును డోరానే మేలు కదా ఇంత బాగా అన్ని చోట్లకి పంపిస్తారు వాళ్ళ పేరెంట్స్ హలో
వాళ్ళ పేరెన్స్ ఆన్ హలో హలో ఆ గుంటనకా మ్యాప్ అప్పుడు ఇప్పుడు ఇంగా ఏదో వస్తాయి ఏమొస్తాయి మ్యాప్ వచ్చింది. ఆ బ్యాక్ ప్యాక్ నా బ్యాక్ ప్యాక్ లోన ఏమో వెతుకుతారా
ఆ మళ్ళీ ఇంకా పక్కనే ఉం ఉంటుంది కానీ
ఆ హ మీకు కనపడిందా కనపడిందా మాకు కూడా కనపడింది
ఆ అని మనం మరిచే వాళ్ళం
లాస్ట్ లో ఇష్టమైన సీన్ అడుగుతారు
ఆ ఇష్టమైన సీన్ కూడా
ఉ
బాగుంటుంది కదా డోరా బుజ్జి
ఉ బాగుంటుంది అప్పుడు అది చానా ఉమ్ ల్యాగింగ్ గా ఉన్నా ఏదో ఇదిగా ఉన్నా కూడా ఇప్పుడు చూస్తంటి ఇప్పుడు తలచుకుంటే నవ్ వస్త అలాంటివి చూస్తాన్నమ్మా అని
అవును నిజమే ఎంతైనా చైల్డ్హుడ్ మెమొరీస్ కదా అవి
నువ్వు చూసా అన్నావా ఏ ఏది డోరావుజ్జి ఐడి ఐడి చూసావులే
బుజ్జి చూస్ కానీ దాంతో పాటు హంగామాలో చిన్చాన్ అని ఉ టేస్
చిన్చాన్ చిన్ఛన్ ఆహా
కురాప్ వాళ్ళు బాగా అల్లరి చేస్తా అం టాడు వాడు
ఓహో
ఉ
ఇట్లే ఆహ శిన్చాన్ చూల్ల
ఇదంతవాడికి అతి తెలివిఅం ట
ఆహా
ఉ చానా తెలివిగా మాట్లాడతాడు. బాగా అల్లరి చేస్ అంటడు కానీ చాలా మంచోడు అనమాట. హ్ ఈసారి ఎప్పుడైన ఒక ఎపిసోడ్ అ ట్ల చూడు చానా బాఅని పిస్తుంది.
ఎపిసోడ్స్ లాగా ఉంటుందా.
ఆ ఎపిసోడ్స్ లాగా ఉంటుంది.
ఇది ఇంకొటేదో ఉన్నది ఆ
మొకాళ్లు కొద్దిగా డిజైన్ వేరే అయినా కూడా ఫస్ట్ లో ఏంది విళ్ళా మొ కాల్ అట్ల అనకుండా కానీ చూడగా చూడగా అలవాటయిపోతుంది.
ఆహా
హ్మ్
ఇది మోటు పతులు చూడవా?
ఆ మోటు పతులు చూస్తా భలేె చూస్తా అండి అది.
ఆహా సమోసా
ఆ సమోసా మోటుకి చానా ఇష్టం కదా, సమోసాలు తింటే నాకు బలం వస్తుంది.
హ్ బలం వస్తుంది. ఏం చేయాలో తెలివోస్తుంది. ఆ తెలివి తెలివి పతులూకి, బలం మోటుకు కదా.
అవునూ అప్పుడు ఏదన్నా ఫైటింగ్ సీన్స్ ఉంటే గినా
ఆ
ఆ మామూలు పత్లు మోటివేట్ చేస్తాడన్నమాట మోటుకి నువ్వు సమోసాలు తిను ఇంగా విజృంభించు అని. అంటే యుద్ధం చేయమని ఇంకా.
ఆహా అది ఆ హ్మ్
కొన్ని దాంతో ఐడియాస్ అచ్చి అంటారు.
ఆహా! అది ఇంకోటేదో ఉం ది ఒకటి ఒ అమ్మాయి ఉంటుంది ఇంగ త అంటే ఎప్పుడూ నీల్ ళ్ళల్లో
హా నేను కూడ అది చూస్తా అంటీ. అదేదో న
మ్ ఆ బాగుంటది బాగుంటది.
అవును నేను చూస్తా అంటే అప్పుడు. భలే ఉంటాండ్ అవన్నీ.
ఇంకా స్మస్తి చూస్తాన్నవా?
మఫ్సా బ్లూ కలర్లో ఉంటాయి. కదా హా వైట్ వైట్. గా అవేంటో షూస్ లాగా ఉంటాయి.
హమ్ అగ్గిపుల్ల లాంటి మనుషులంట వాళ్ళు మనం గూడ అట్ల అయిపోతె ఎంత బాగుంటుందో!
అవును లిల్లీపుట్టీస్ లాగా.
ఆ
హ్మ్ బాగుంటుంది స్మఫ్స్ది కూడా. జ చిన్ చాన్ చస్తాన్నవ నువు.
ఆ జాకీ చాన్ చూస్తాన్న. బాగుంటా అన్నవ్ వాళ్ళంతా దేని కోసం. ఆ రాళ్ళు కోసం ఆ రాళ్ళు ఏమో అంటారు కదా వాళ్ళు.
ఆ దాన్ని ఏదో అంటారన్నమాట అ అదొక పవర్ అది. పెట్టుకుంటే మంచిదనేసి.
హ్మ్ వాటి కోసం కొట్టాడుకుంట. కుంటా ఉంటారు అందరూ బాగుంట.
అవును జాకి చాన్, జూలీ. దాంతో
ఆ-
జాకి మాటలు బలే ఉంటాయి.
హ్మ్ హ అది రియల్ గా ఆ మనిషిని అంట కదా జాకీ. మ్ ఇంకేమ్ హిస్టరీలు లే సరే అయితే కొంచెం మళ్ళా చేస్తాను బాయ్.